హలో
ఆ ఆ ఏం చేస్తా ఉన్నారు ఆ ఆ వినపడ
ఇప్పుడే ఏమన్నా వెళ్దామా అని ఆ
అ
లోచిస్తన్న
ఉమ్
అంటే మేము మా ఫ్యామిలీతో తిరు పతికి వెల్ మేము మా ఫ్యా ఫ్యామిలీ తో ఫెస్టివల్కి
అవునా
మీరు ఎప్పుడైనా వెళ్ళార తిరుపతి
ఎప్పుడో వెళ్ళాం చిన్నప్పుడు హహహ ఒక టూ టైమ్స్ వెళ్ళింటాను అంతే
అప్పుడు ఎవరితో ఆ మేం ఫ్రెండ్స్ తో వెళ్ళాం రీసెంట్ గా మొ త్తం స అప్పుడైతే నడుచుకుని ఎక్కినాం స్టెప్స్ చాలా బాగా ఎంజాయ్ చేసినం అప్పుడు చిన్నప్పుడే
ఉమ్ బావుంటదా
ఆ స్టెప్స్ ఎక్కేటప్పుడు అంత తినుకు వెళ్తాం
హుహు నడుస్తా వెళ్తే బావుంటది బట్ నేను ఎప్పుడు నడుస్తా వెళ్ళలే ఉ ఉమ్ ఉమ్ ఇప్పుడు వెళ్తే చాలా మంది ఉంటారేమో కదా ఉండరా
చాలామంది ఉంటారనీ చూ
అంటే సమ్మర్ సీజన్ లోనే ఎక్కువ వస్తా ఉంటారు కదా
ఏముంది పిల్లలకి ఆఫ సో నుంచి
ఇంకా ఇప్పుడు మేబీ అంత ఉండరేమో మళ్ళీ కొన్నిరోజులుపోతే ఇంక ఎక్కువ అప్పుడు అందరికి లీవ్స్ ఉంటాయి కాబట్టి ఇంకా చాలా మంది ఉంటారు అప్పుడు నేను వెళ్ళిన టూ టైమ్స్ అట్లనే వెళ్ళినా చాలా మంది ఉంటారు అసలు
అవును
ఉమ్ అంత మందిలో అసలు నడుచు నడుచుకుంటూ వెళ్లలేదు లే అప్పుడైతే ఇక నేను ఏడ్చేసిన నిజంగా అంత హా హా టూ మినిట్స్ టూ మినిట్స్ కూడా కాదు టూ సెకండ్స్ చూసేకి వన్ డే అంత నే నాక్ అక్కడేదో అక్కడది ఏదో కోనేరు ఉంటది కదా అదేదో క్యూలోఎల్లేది ఎప్పుడు ఉంటది ఆ వన్ డే అంతా అక్కడే ఉండిపోయినాం మేము ఆ అలా అస్సలు చాలా గొడవలు జరుగు తా ఉంటాయి కొద్ది అరుచుకుంటా ఉంటారు ఉమ్ డే మొత్తం ఎప్పుడు మార్నింగ్ ఎంటర్ లోపలికెళ్తే రూంలే, అది ఎక్కడ కంపార్ట్మెంట్కి ఏళ్ళే సరికి నైట్ అయిపొ పెంది అంతసేపు నిల్చొనే ఉన్నామ్ అక్కడ ఆయన దగ్గరికి ఎప్పుడు ఏళ్ళినా కష్టపడి ఏళ్ళిపోతా
నేనసల్ టూ సెకండ్స్ చూసే దాన్ నీ కోసమే
హు నా కస్సు పెట్టేస్తాడు ఆయన అక్కడికి ఏళ్ళే సరిక్ ఎప్పుడ్ ఎన్ ఫ్రీగా ఉన్నప్పుడు అయితే ఈజీగా ఏళ్ళిపోవచ్చు. కస్ ఇట్లా చాలా మంది ఉన్నారంటే ఇంకా కష్ట తుపోలే
అది కాక ఎక్కడెక్కడోల్లో వస్తారు. వాళ్ళు గోడవ్ తా ఉంటారు
ఆ అవును
మీరు ఫెస్టివల్ కి ఇంటి దగ్గర ఉండకుండా టెంపుల్ కేళ్తారా.
అంటేె సే ఫెస్టివల్ ఇంకా అంత మంచిగా తిప్ లేసి అలా పోదాం అనుకుంటా ఉన్నాం.
ఉహ్ ఇంకా ఫ్యామిలీతోనే కాబట్టి ఏళ్లొచ్చులే.
ఉహ్
ఉహుహ్
లడ్డు అంటే మీ
నడ్చెళ్తారా మీరు హుహ్ బావద్ తింటానం. ఆ లాడ్డంటే ఇంక్ ఎవరు తినకుండా ఉంటారు. అందరు తిండ్ అదే నడుచుకుంటానా లేదా
లేదు నాడ్ రీచి ఏళ్ళరు. అమ్మ వాళ్ళు వాళ్ళ
అవును వాళ్ళ నా
దోకే నడచలేరు చాలా కష్టం. ఇంకా బస్కే ఏళ్దాం, అనుకుంటా ఉన్నాం.
ఏం కాదు, మనం బస్కెళ్తే మనకు అంత కష్టం అన్పియదు.
ఆ అవును
నడ్చెళ్తే మనము అలిసిపోతాం కదా అంతేదై అంతేద్
కేకిడ్
ఆ ఎట్లైనా అదే టైం, వాళ్ళు లోపల పెడు తారు గాబట్టి చాలసేపు ఉంచుతారు గదా అక్కడ సో ఇంకా ఆ టైం సరిపోద్
ఆ ఆమ్ సో
హుమ్డ్ హుమ్ చాలా సేఫ్ట్
ఊ ఇట్లాండ్ సిందే
అక్కడ ఆ ఇప్పుడు ముందు ఏదో సాంబార్ రైస్ ఒక్కటి పెడతా వునినారు. అక్కడ పాలు ఒకటి బావుంటాయి. నాకు అవొకటి నచ్చుతాయి మంచిగా పాలు ఆ టీ బ్యాగ్స్ ఇస్తారు గదా హుహు్ బావుంటాయాన్ని. ఉహూహ్
ఏమో నండి
ఉమ్ ఊమ్ ఒకసారి ట్రై జేసాను నేను పాలు ఎర్లీ మార్నింగ్ ఉన్నప్పుడు అప్పుడు ఇచ్చను ఉన్ పాలువ ప్యాక్ బాగుంటది
అంటే అన్యం
ఇంకా బయట తినాలన్నా అంత కాస్ట్ ఎక్కువ ఆ ఏమనరు
ఆ చాలా కాస్
అంటే అంతమందిలో వాళ్ళు మనల్ని గుర్తు పెట్టుకోరు గదా అ వెళ్తే ఇస్తా ఉంటారు ఊమ్
ఊహ్మ్
ఫుడ్ అయినా పెడతారు కదా చాలా మంది అక్కడ ఫ్రీ భోజనం కూడా బాగానే ఉంటది బయట తింటాకాని
అవును వేగమాంబాల అస రుచి బాగుంటయ్ అక్కడ ఫిఫ్టీ రుపీసే రూమ్స్ మ రూమ్స్ ఐనా స్టే చేస్ చాలా ఎంత నీట్గా
ఆ
విక్టీమ్స్
ఆ అక్కడ ఉంటే వడేసి ఎళ్ళిపోవచ్చు మనం ఊమ్
ఆ
బాగుంటది వెళ్తే అట్లా మంచి ఇంకెప్పుడో నేను ఎల్లలేది ఆహా హ
ఓ
ఎప్పుడు వెళ్దాం అనుకుంటే ఎవరిక ఒకరికి టైం సెట్ అవ్వదు అట్లాండిపోదు ఇంక వెళ్ళాలంటే హాలిడేస్ లో ఎ హాలిడేస్ వెళ్ళామ అంటే ఇంకా చాలా మంది ఉంటారు ఊమ్ ఇంట్లో వాళ్ళు వాళ్ ఫ్రీగా ఉండరు ఊమ్ ఏవను ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎళ్తాం ఓ
ఆ ఆది పె
అహ
కానీ ఎంత మంది సెలబ్రిటీ టిస్ వస్తారు
ఆ చాలా మంది వెళ్తా ఉంటారు ఏ ఎక్కడెక్కడ ఓన్ వస్తారు ఫేమస్ కదా అంతే
బ్యాంకాక్
ఆ అక్కడికి వెళ్ళేసి వస్తా ఉంటారు చాలమంది ఎవ్వరికైనా అందరికి అయన అదే అందరు వస్తారు ఎక్కడ వాళ్ళు అయినా మంచిగా వేరే స్టేట్స్ నుంచి కూడా
ఎక్కాణించ
ఉమ్
అ
తిన్నారా ఏమైనా ఈవినింగ్
ఎన్నక్కడ లడ్డు ఒకటి స్టార్ కదా
ఉ అవును చిన్నగీస్తే వాళ్కి ఏం డబ్బులు చాననే ఉన్నాయని ఎంత డబ్బులు ఉ చాల్ డబ్బులే ఉంటది ఆయన దగ్గర ఎంతు
ఫస్టు అస
ఉ అక్కడ చేసే వాళ్ళు కూడ జాబ్ చేసేవాళు చాలా హై పే సాల్ ఉ ఆ బాగుంటది అక్కడ
అ అని బాగుంటయి
ఉ ఉండే వాళ్కి వర్కర్స్ ఎవరన్ వాళ్కి మంచి ఉంటది అక్కడ హు దేవుడి దగ్గర ఉంటారు అన్నిట్ అన్నుంటయి
ఉహు నిజమే వాళ్ళనీ బా చూడొచ్చు ఇంగ సేవకి వాళ్ళయితే జడ్
కే ఇంక మంచిగ చూడచ్ ఉ అని వాటికి ఏదో ఒక అదృష్ ఉ చేసుకొనిన్ ఉండ
మా ఇ
అది ఏజ్ లిమిట్ ఏమన్నా ఉంట ఉ ఏమో మరి ఇంక అది, చిన్నపిల్లలు ఎవరే ఏజ్ లిమిట్ ఉంటది అను ఎల్లోచ
ఆ అవున్ నీ ఇప్పుడ ఎపు ఆంటీస్ అట్లాంటి ఏజ్ వాళ్ళే
ఉ అదే వాళ్ళే ఏజ్ లిమిట్ ఉంటది కదా ఆ అట్లుండి ఎవరు చెయ్యరు, బట్ ఎందుకో అట్లా పెడతారు అన్కో హు అట్ల ఎవరు చేయరు కదా, దేవుడు ఎక్కడ్నో అట్ల ఉన్నప్పుడు ఎందుకు ఇన్ని డేస్ అని ఉంటదేమో కదా అది హు
ఆ చేసా నీది చేసి ఇంగ డైరెక్ టు ఇంక మెయిన్ టెంపుల్ ఉంటుంది కదా అక అ సేవ
హు అవునా అట్లాయితే ఇంకా మంచిగా హ ఛాన్స్ ఉంటది మంచిగుంటే క దేవుడు దగ్గరికి వెళ్ళచ్చు కదా అక్కడ వర్క్ చేసే వాళ్ళకి అసలు చాలా గ్రేట్ ఎంత బా చూసుకోవచ్చు దేవుని రో జు వాళ్ళు
అ చాలా బా చూడొచ్చు బా వాళ్ళు లక్కీ
ఉ ఊరికే తొయ్యడం కూడా వాళ్ళకు జాబ్ మనుషుల్
మనుషుల్ నిజ మే ఏ
ఊ
ప్రశాంతంగా ఎళ్తే
ఉ ఆ వింటర్ సీజన్ అట్ల వెళ్తే ఇంక వర్షం పడతా అప్పుడు ఇంకా బాంటది.
అ హు సరే మరి బాయ్
ఆ సరే బాయ్